ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాము ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్ ఇప్పుడు చాయ్ తాగినం ఇట్లా కూర్చొని ఉన్నాం మీరు
ఏంల మాములే ఇంతగ్ ముందే స్నాక్స్ తిన్నాం కూర్చున్నాం
ఉంహు నువు ఏంచేస్తూ చున్నారు
ఎం లేదు ఇగో ఇప్పుడే ఆ ఇక్కడ మండర్లా అయింది అయితే వెళ్దామని చూసేద్దామని ప్లానింగ్ చేస్తున్నాం మీరు
ఈ వన్ తేనే రలుగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అదే
ఇక్కడ మా ఊర్ ఊ లో అయింది హైదరాబాద్ లో కాకుండా మా ఊర్లో ఇట్లా కొత్తగా పెట్టటిది అన్నట్టు ఎగ్జిబిషన్ లాగా సన్న పిల్ల ఆమ పిల్లలు పా స్కూల్ నుంచి వస్తు వెళ్దామని
అ
అన్నామన్నట్టు
ఎంత మంది పిల్లలు
ఇద్దరు
ఆహా
అవునా ఇప్పుడ ఒక ఆమె నైత్ నైత్ క్లాస్ ఇంకోక ఆమె ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్
ఆహా చిన్న పిల్లలే
ఆ
అ
ఎల్లి ఎళ్ళి వొద్దాం అని
ఓహో
ఆ మీరు ఎలారా మరి
మా సైడ్ ఇంకా ఎగ్జిబిషన్స్ కాలేదు అయితే వెళ్తాం అట్లేం లేదు నని
ఆ తిన్నార మరి ఆ స్కూల్ నుంచి తిన్నరా పిల్లలు వచ్చిర్ర స్కూల్ ఈరోజు స్నాక్స్ అయి
ఆ అం వచ్చిందు అచ్చి
స్నాక్స్ అయిన యిగా
స్నాక్స ఆ ఇప్పుడే పాలల్లో చాకోస్ వేసి ఇచ్చిన తింటున్నారు ఆ
అ ఎలా వెళ్దామని చూస్తున్నాం అక్కడ సేమ్ హైదరాబాద్ ఎట్లా ఉంటందో ఇక్కడ కూడ అట్ల చేస్తున్నారు అన్నట్టు అన్నీ వచ్చినయి అ అంటే ఇగ హైద్రాబాద్ లో వెల్కమ్ ఉంటది కదా అట్లనే సేమ్ ఇక ఇక్కడ వెల్కమ్ వెల్కమ్ బెట్టిండ్ర అ వెల్కమ్ అ ఇంకా అన్ని అన్ని వేస్తున్నారు అన్నట్టు వెల్కం తర్వాత ఇలా చిన్నపిిల్లలు ఎక్కుతారు కదా అవిే యానిమల్స్ ఉంటాయి కదా కొన్ని జంతువులు అవి వచ్చినయి ఇగా ఎక్కేటప్పుడు పడ్తారు కదా పడ్తారా అని ఇక ఇక్కడ అది స్పాంజీ ఉ స్పాంజీ ఉంటది కదా దాని చుట్టూ స్పాజీ పెడుతున్నారు హలో విన్పిస్తుందా
ఆ వి కొంచెం స్టక్ అయితుందండి మీ వాయిస్
అవున
మ్
అట్లా అట్లా స్పాంజ్ పెట్టినారు, తర్వాత ఇట్లా సైకిల్స్ పెట్టి అన్నిీ రింగ్స్ పెట్టి అక్కడ వాటర్ కనెక్షన్ ఇచ్చి దానినుంచి ఇలా తిరుగుతారు గద
అవును బాగుంటది మస్తు అనిపిస్తది ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటారు, చిన్న పిల్లలకైతే ఇంకా మరి
అవునవును
హమ్ టిక్ అన్నెటికి వీటికెటేనా ఓన్లీ ఎంట్రీ టికెటేన టికెట్ేనా
ఎగ్జిబిషన్ లాగా పెట్టటిారు కాబట్టి దానికంటే తక్కువనే ఉంటయి హై తక్కువ ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఎట్లా అంటే ఎంట్రన్స్ కి ఇయ్యాల ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఏద ఎక్కినా కూడా మనీ ఇవ్వడం లేదు అన్నా అక్కడ అయితే ఏదైతేనా కూడా ఫీజు కట్టే కట్టడమే కదా
ఆహా వండర్ లో లేదు ఓన్లీ ఎంట్రీ టికెట్ ఇదెక్కిన ఫీజ్ ఏం లేదు వండర్ లా హైదరాబాద్లో
అవునా అక్కడ ఎట్లా అే ఆఫ్ మనీ కడితే ఆఫ్ సైడే చూడాలి అని కూడా అంటారు కానీ ఇక్కడ అట్లా లేదు మొత్తం చూసి రావాలి
ఓహో అవునా
ఆ ఇక్కడ మెట్రో కూడా... ఇగో ఫిఫ్టీన్ స్టార్ట్ అయితది మేము కూడా రివ్యూ చూడడానికి వెళ్తున్నాం అంటే ఆ సెట్టింగ్స్ ఎట్లా చేసారు అది ఎట్లా వెళ్ళాలి అని మనకు కూడా తెలవాలి కదా
అవును
ఫస్ట్ రోజు వెళ్తే మళ్ళీ తినడానికి ఆహ్ ఉన్నాది అది
ఒకే ఆహ్
తిన్నారా ఏం వంట చేసినారు
ఇంకా వంట చేయలేదు చెయ్యాలి ఇప్పుడైనా నైట్కి కదా
అవును పని చేసి పని చేసి కొన్నారా మరి
ఆ చేసినం అయింది
అవునా
ఇంగా ఏంటి అక్కడ ఏం జరుగుతుంది
ఏం లేదు ఇప్పుడే పనులన్ని అయినాయి
ఇక్కడ వాటర్ ఫాలూ ఇంక ఆరెంజ్ చేసిన్రు అన్ని స్విమ్మింగ్ ఫూల్ బ్రేక్ డాన్స్ ఉంటాయి గా బ్రేక్ డాన్స్ అయితే అసలు అది ఆగుతనే లేదు చాలా ఫాస్ట్ ఉన్నది వీళ్ళది
ఆ కానీ పడనోళ్ళకి చక్కెర వస్తది
ఆ అవును మళ్ళీ పైన కెళ్ళి కిందికి వస్తం గదా అదిగూడ దా
వామ్టింగ్సు, చక్కెర ఆ ఇట్లా వస్తది కళ్ళు తిరిగినట్ అయితే
అహా
హ్మ్ ఎక్కే ముందు చూసుకొని ఎక్కాలి.
ఆ
హ్మ్
పార్క్ ఒక పార్క్ కూడా ఉండది సైడ్ చిన్న పిల్లలు ఆడుకునేటివి అన్నీ ఉంటాయి పక్కది కూడా వెళ్ళాం ఎందుకంటే వీళ్లు బట్టి ఫోన్ చూస్తున్నారు అంటే మేము వాళ్ళతో స్పెండ్ చేస్తలేమని కదా వాళ్ళు
అవును
సో అందుకే
ఆహా
హ్మ్
ఎప్పుడు వెళ్తా ఎన్నింటికి ఎళ్తరు మరి
మేమా ఇగా ఇప్పుడు థర్టీ నైన్ ఇప్పుడే పిల్లలు వచిండ్రు ఫ్రెష్ అప్ అయితున్నారు. సో వాళ్ళు ఆక్కడికెల్లిం ఆకలాకలి అంటారు కాబట్టి ఇప్పుడే ఇక్కడ అన్ని రెడీ చేసుకుం ఏ అక్కడికి ఎళ్ళిన తర్వాత ఏమి ఉండదు కదా అందుకే అని ఆయన అన్నట్టు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయితుంది కదా ఇప్పుడు ఒక సిక్స్ అట్లా ఎళ్తం అం మేమేగాదు అలా మా వాళ్ళందరు వస్తారు అన్నట్టు వాళ్
ఓకే అందరు కలిసి ఎళ్ ఎళ్తున్నరు
ఆ అవును అందరు కలి చీ వెళ్తున్నాం అన్నట్టు
ఆహా
ఏం జేస్తారు ఇంకా మేడం
ఏం లేదు ఇక వంట చేయాలి
ఆ
ఊమ్ పిల్లలు చదువుకుంటరు కొసేపు ఆడుకొని కొంచెం చదువుకుంటారు ఎందుకంటే వచ్చిన వెంటనే బర్డెన్ గా ఫీల్ అయి తరు గదా
ఆ స్ట్రెస్ అవుతది వాళ్ళకి గూడా
అందుకనే కొదిగైనంకా ఇప్పుడే స్నాక్స్ తింటున్నారు స్నాక్స్ తింటున్నారు తిన్నాక కొసేపు ఆడుకొని మళ్ళీ చదువుకుంటారు
తిన్నారా మరి మీరు
ఆ మధ్యాహ్నమే వేశం
ఊమ్
ఊమ్ మీరు
ఏంటి మేము మధ్యాహ్నం తిన్నం ఇంతకుముందు స్నాక్స్ అటుకులు తిన్నం
ఓహో చాయ్ తాగరా
ఆ లేదు అలవాటు లేదు మాకు
ఆహా
అంకితా ఆ పాల్ మూల రావడం ఎప్పుడూ ఎవరైనా ఇంటికి వస్తే ఆ రోజులు తీసుకొని ఇస్తాం అదే వేరే అన్నట్టు
ఓకే ఓకే ఎందుకు పడావా
చిన్నప్పటి నుంచి అలవాటు నేర్చు
ఓహో అవునా అవును కొందరికి నచ్చదు పాలు అంటే
అవునా
ఆమ్
మీరు
ఏమి
మీరు తాగుతార టియ్య
హ మేమ్ తాగుతాం టీ
వండర్లు చూడానికి చాలా బాగుంటది
ఆ అస్తా మ
ఆ రండి ఆల్వేస్ వెల్కమ్
ఆ ఓకే అండి వస్తాం
ఆ చెప్పండి ఎవరికి అడుగుతే వండర్ల ఇట్లా అయిందటా వాళ్ళూర్ల
ఆ చెప్తా ఎందుకు చెప్త అంటే అందర్నీ అందరు ఏమనుకుంటరు లమ్మ అన్ అన్నూళ్లున్నట్టే ఈ ఊర్ ఎలా ఉంటాయి అవసరమా కొందరు ఎక్సైట్ మెంట్ ఫీలయ్యి అవును పోదమని కొందరు అట్ల అనుకుంటను
అవునవును అంటే ఇప్పుడు అక్కడ అక్కడ ఉన్నట్టే ఇక్కడ సేమ్ ఉంది కానీ ఇక్కడ తక్కువనే కదా టికెట్
ఆ
మ్ మళ్ళీ మా ఊరు వాళ్ళె ఎంతో మంది వెళ్దామని ఎగ్జైట్ గా చూస్తున్నారు వాళ్ళకు ఏం లేదు గాని మనకి ఎగ్జైట్మెంట్ వాళ్ళకి ఏంటి అంటే ఈ ఊరు వాళ్ళయినా వస్తారు కొంతమంది ఓకే అని వాళ్ళు అనుకుంటారు
మ్
వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళకు డబ్బులు వచ్చేస్తాయి ఎట్లా అయినా మా ఊరు చాలా పెద్దగాఉంటది సో అట్లా
అవును అవును ఇంకేం చేస్తున్నారు ఆ సరే అండి